హలో
ఏం చేస్తున్నారు
ఏమి లేద్ సెల్ పట్టుకోనీ కూసున్న ఖాళీగ ఉన్న ఊమ్ తిన్నారా
తిన్న నేను తిన్న
ఉమ్
కోన్ని సూపులు
ఏం చేస్తున్నారు
ఏమున్నది సెల్ పట్టుకొని ఇన్స్టాగ్రాము ఈ రీల్సు ఇవి చూడడమే సరిపోతంది జీవితం
ఆహా
అవి చూసినప్పుడు మోటివేషన్ తోటి ఏదో చేయాలని ఆశ ఉంటది గాని ఏం చేయలేవు తర్వాత ఆ సెల్లు బంజేసినంక అబ్బా ఏమో ఏం చేయలేమురా
ఇంత జ్ఞాప శక్తి రోజు రోజుకి పడిపోతంది ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుకు వాట్సాప్ ల వల్ల పోతాంది అవి వాడొద్దు వాస్తవానికి కానీ, మ్మ్ మ్మ్
మ్మ్
అవి వాడొద్దు కానీ తప్పక వాడాల్సంది టైంపాస్ కాక వడాల్సొస్తంది ఇప్పుడు నేను వేరే పని స్టార్ట్ చేసినా పని స్టార్ట్ చేసినకాడ్ నుండి ఓక్ ఒక్కసారి కూడా వాట్సాప్ ఇంస్టాగ్రామ్ అసల్ ఓపెనే చేయలేదు సూడనే సూడలే నేనే
మ్మ్ మేం చూతన్నం ఐనగాని టైం కాలీ ఉంటే సెల్ మాకు టీవీ లేదు కదా నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఎవరు రారు ఇంక పోతే మేమే అట్ట బోయి కొసేపు కూసోని అత్తము కానీ
మా ఇంటి దగ్గర ఎప్పుడు మందే ఉంటరు
మ్మ్
మ్మ్
మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పరా అండి చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిర్రు ఎన్నిక ఎంత అయింది ఏంది లైఫ్ ఇప్పుడు మీరు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఏం మాటలు చెప్పగలుగుతారు
వాళ్ళు దేవతలు ఇగ దేవత దేవుడే ఇగ అంతే ఇగ అ వాళ్ళు అంటే నాకు కోపం ఎక్కువ ఇంక మా అమ్మకి ఇంకా డబలు నేన్ అంటే నాకంటే ఎక్కువ ఇంకా మా అమ్మకి మీ ఇద్దరం కలవడం అంటే ఐస్ క్రీం విషారన్నా లొల్లే
మ్మ్
అయ్యో కాయలా కన్ఫర్మ్ ఇగ మార్సుకుంటా సైలంటా అంత సైలెట్ ఉండాలంటే
మా అమ్మ కూడా అంతే ఇక్కడ ఉన్నప్పుడు రార రార అంటేది ఇంటి పోయినాక పట్టించుకోదు పిల్లలు అదీ అన్నేళ్తయి
అక్క సహన దేవత మా అమ్మ ఏమో కోపిష్టి దేవత నేనేమో ఇంకేముంటదిగా అజ్జకారి ఏమో అంటారుగా శంకిని ఇగ అట్లా ముగ్గురికి ముగ్గురు మూడు క్యారెక్ట్ లున్నాయి కాబట్టి ఒకల్ మాట ఒకల్ ఇనం
మ్మ్
ఒకల మాట ఇన్నవని ఇంకోలని ఇననియ్యరు మూడు పార్
మ్మ్
ఇన్నా సెట్ కాదు అది అప్పుడు మందమే మా మధ్యల పులల్ ఎత్తానికి ఇంకా ఉ తరు
ఆ
మా నానున్నాడుంటే ఆయనతో కూడా ఈ ముగ్గురు దేవతలు చక్కకి ఇవ్వ పోతారు ఆ ఇంత ఉంది వాళ్ళ గురించి చెప్పడానికి
అ
ఇకా వాళ్ళు చాలా కష్టపడ్డారు వాస్తవానికి వాళ్ళు ఏం చేసినా అంత మన మంచిగా కాని అర్థం అవుతా ఉంటది అ
మీకు మీ అక్కకు ఇంత రాలాబో లేదు కదా పెళ్లి ముందు ఇప్పుడు ఎట్లా ఫీల్ అయితారు మీరు
చాలా హ్యాపీగా ఫీల్ అయితా అప్పుడు మెచ్యూరిటీ కూడా లేదు కదా ఇంకా వేరే అరే ఉండేది నేను పెళ్ళిళ కూడా చేసుకోపోనువచ్చు అలా ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పేది నాకు నే అన్ని సైలెంట్ అయిపోదును
అసలు పెళ్ళే ముందు ఒక సిస్టర్ ఉండేది ఆమె ఇట్ ఉండేది ఆమెతో అసలు కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేదు అని ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఉంటది నాకు కాని ఏం చేస్తాం అప్పటిదే అప్పుడయినా ఆలోచనలు
ఉండి ఉంటాయి నాకు కూడా గాని ఏమో ఇపోయినా సంతోషానికి ఉన్నాం కదా
అసలు ఇన్స్టాగ్రామ్ అంటే వామ్ మా అక్క జర ఇస్తుంటారా ఇ సలు మాస ఒకరికొక్కరి పొంతలు ఏమైనా కొట్టడానికి వచ్చినప్పుడు దగ్గర కలిసి కొట్టుకుంటాం గానీ కనీసం ఒక మాడ ము ఇంతడ కూర్చొని మాట్లాడుకోలేదే మేము అనుకున్నా
అనుకునే కానీ అప్పు లేని ఇప్పుడు గ గా కొంచెం పెటరలే కనీ
మాట్ల
ఇంకా అదివక మాట్లాడలే కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా మాట్ అక్కప్పుడు మాట అట్లన్నప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు స్వీక ఆన్ చేస్తే మా ఊరు వాళ్ళు అంటారు కదా బామ్మ ఇంత బాగుంటారు సార్ మీ నా న్నా ఉంటారు మాట్లాడుకుంటా అంటే వాళ్ళ ఆయంట కూడా లేరట్ మనం రానుకోద్ స
ఆ
అంతే అంటే జనరేషన్ వాల్ల ఇట్లా మైండ్ సెట్ కూడా చాలా గ్యాప్ ఉండి కూడా అట్లా మ ట్ల లేమో ఎంత కష్టం అనిపిస్ ది గాని గోరమసలు మెచ్యూరిటీ రావాలి దేనికైనా యేమంటారు కదా అంటే ఉన్నంత సేపు వాళ వాల్యూ తెలియదు పోయినాక తెలు సది అనేసి అ తెగ పోయినక తెలిసిన ఏం జేయలేం మనే
నాగుూ నాగు మా సిస్టర్ తోటఅయితే హలో ఎట్లా అంటే నేను కొట్టింది గుర్తున్నది గాని తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నేను చూసుకో ఏమైనా వాళ్ళని కొట్టేది వాళ్ళని తిట్టేది పనికి పోయేటప్పుడు తీసుకువయేది అయ్యే గుర్తుండయి కానీ వాళ్ళతో
నాకేం గుర్తుందంటె స్వీట్ మెమొరి ఒకటి చెప్పనా
హు
అంటే అమ్మ వాళ్ళు పొద్దున ఒయోస్తే పని పంచుకునేది కదా పలానా అనిత అనుష వాళ్ళు కొద్ ఒకరు చేస్తారు సాయంత్రం ఒకరు చేస్తారు అని ఊకే వాదన పెట్టేదిగా ఇంట్లో కురుమలు బాగా పని చేసేది అనిత అనుష బాగా చేసేది అని పొద్దున్న చేస్తా అనేసి సాయంత్రం చేసేదాన్టా మనం కూడా కొన్న్రోజులు పెట్టుకున్నాం కదా అట్లా పెట్టుకుంటే కాలేజీ వే కడుపునిండాయ్ గిన్నెల్ తోముకుంటుంటే ఫుల్ తిట్టేది నన్ను గిన్నెల్ తోముతున్నవ్ నకే ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు అట్లున్నాయ్ అయిన నువ్వ్ పన్జేత్తనావ్ నువ్వు గిత్ ఆకిలి ఉ కంటే అంటే కొంచం ఊకితే ఇంకా ఊక్ అంటూ కాని కిచ్చేది అది గదా ఇక మన ఆయన అంటే నాకొక సెవెంత్ క్లాసున్న ఫీవర్ ఫుల్చొనయి అ అే నడిపించుకుంటా
శేషం కేజ అల అడపిచ కూడ పోదు
ప్పు న మత్త నైట్ కలవర ఎంతలా బాపు మ గుర్తుబడతే ఎల అది ఇట్దిగా
హ్మ్ మ్మ్
చిన్న చిన్న మెమోరీస్
మ్మ్ ఒకసారి ఎడ్లంగతరి పోదు కూడా పాపొ ఏదో ఏది ఎదు ను ఎదురు
సామాన్లన్నీ కొంటున్నాం ఈత పండ్లు ఏరుకుంటాంటే ఇద్ద పనులు ఎరుకుంటాను ఎడ్లను కాస్తలిదు అసలు అని ఎష్ కొడితే రాక్తంగా తరక
మళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కొట్టిన అని చెప్ ఓ రాయి పడ్డదని చెప్పు అని చిన్నగా చెప్పుకుంటూ వచ్చినవ్
ఆ నేనైనా కొట్టిందని చెప్పలే తర్వాతకి చాలా రోజుల తర్వాత చెప్పిన తమకాన్ని చెప్పొద్దు మన రని అనుకున్నా గాని
అప్పుడు వచ్చిన మోనికను కూడా కొట్ కేజ్ బాళ్లు
చీను ఫోటో ర మీద సూలు తొడుగు చేదగ
అవును
ఆ ఇగ పెద్దమ్మ వాళ్లది కదా మీరూ ఇంటికొత్తే ఎప్పుడు మాయమ్మడ వాడతారు మాగడ్నే అయిన ఉందండి అని అనేది పెద్దమ్మ అయితే
ఉమ్
అంత బాగా జరిగేది అంతా
అప్పుడు రోజులేవేరిగ
హుమ్
మన పాతింతున్నప్పుడు కూడా బ బండరోళ్లు లు పక్కన అవి
దండి కనివెట్నాం కద
చెత్తకుప్పర పెన్నులు బుక్ నోట్ బుక్ లు అవన్నీ బడే పొయ్యి ఏరుకొచ్చు కొడై ఉంది
ఆ అహా ఏరుకొచ్చుకొనేకి పోయిండు
మనమ్ చిన్నయి ఎ ఎర్రదున్న తెల్లది లేగలు గు పుట్టినయి ఒకసారి పాతింట్లొఉన్నప్పుడు అయి అసలు బాలేగా వాటితో మంచిగా ఎంజాయ్ చేసేది గాని పెద్దగదిగినంక ఒక్కసారి పాప ఎర్ర ఎర్ర దూడ చచ్చిపోయింది
ఊ ఎర్రది కాదు నల్లది అంటే మనం పోయింది గాని ఎర్రది అమ్మినం అమ్మితే నాయక్ పెల్లాం దూరం అమ్మితే అదే రిటర్న్ వచ్చింది మన అప్పుడప్పుడు వచ్చి చూసు పోయినాయి రెండు సార్లు ఏమో
మరి ఇలేగా ఒకటి పాపం దాన్ని ఎవరు కొట్టితే కాజం కరాబ్ అయి చచ్చిపోయింది మళ్ళీ ఇంకోటి తెల్ల తెల్లిది కూడా చాండ్రోజుల దాకా ఉన్నది పెళ్ళాకగాని ది దాని కరోనా నో వచ్చి అంత మోషన్స్ అయి పాపం చచ్చిపోయింది అదిగ చావు ముందుకే వరకు చేశారు
అదే అదే ఈ ఎడ్లమండి దోల్ నానా అసలు ఒక్క రెక్కపోయది నేనయితే చేతులు పా పానాలయితే చేతులా బిగించి చ్చియింది అసలు ఇసుకల పడేతరో ఎల్ల నుండి తీస్ కేరలోగా ములకా ముళ్లకమ్ ఉంటే లేకపోతేనేమో సైడ్ కన్నా బొందలుంటే ఆ బొంద నుండి తీసుకుపోయేది ఈ బండి ఇక్కడ ఆ ఎక్కడ నాగేది వామ్మో ఆ ఎద్దు ఒకటి ఊసిపోయేది. అట్లా పోతానంటే కూడా తీసుకుపోయేది ఆ బండిని బైక్ ను తోలుతే కూడా ఎక్కడ దూకాలో అర్థం కాదు.
హ్మ్మ్ చెలక దున్నేటప్పుడు కూడా పాపం వాటిని బాగా తిట్టేది గుర్రాలు తిన్నట్టు తింటారు తింటారు ఆ నడ్ తెలియదు దాని పోడిసేది కొట్టిది బాగా
కన్నన్న కారం పెట్టిండు పచ్చడి వెట్ తిన్న తరువాత మాత్రం బాగా కారం ఫాస్ట్ ఫుడ్ అంటే అక్కడ అది పోతలేదు ముందుకు పోతలేనని సండే కానుకయినాడు వచ్చిండు గోర మస్తు బాధేసింది ఆ ఆ అట్లనే ఘోరంగా బాధ అనిపించింది
కానీ అప్పుడు పండించిన పంట ఇప్పుడు లేదు ఇగ అప్
లేదు ఆ ఇప్పుడు పంటలేదు ఇప్పుడు మొత్తం ఇగ బండి మీద నే ఉన్నాడు కాబట్టి ఇగ చూసుకోట్లేడు ఇప్పుడు అంత తక్కువ తక్కువనే ఏదైనా
హ్మ్మ్ నీకు గుర్తుందా బాబు ఆ హాస్పిటల్ పోయి కింద వడి బాబు హాస్పిటల్ నుంచి ఇంటిక వచ్చినంక గట్టి కట్టడానికి మనం అందరూ అందరం కలిసిపోతే ఎట్లా దాని గుంజుకపోయింది ఎట్లా కొన్ని నీళ్లుంటే గుంజు
వాగులా ఆ వాగులా
గుంజుకపోతే జచ్చిపోతా అనుకున్నాం
అదే అదే అదే నువ్ అసలు లోపలి కొత్తలేవ్ ఒసారి మేమందరం లోపలున్నామా లోపలున్న నడుత్తలేవు బయటుండి బాతకాలు చెత్తన్నావని గుంజుకుపోయిన లోపలికి ఈత నేర్చ్ నేర్పిస్తా గుంజుక పోతే తే కదవంగ పో తెలుతురు తేతావ తల బ భయపడి దబ్బాబడి పజడం ఆ సంతంతన్న వాళ్ళదా అంచ
అప్పు అప్పుడు కూడా బా బా తిట్టేది బాగా తిట్టేది
అట్టెన్న తిట్రేది ఎట్టెన్న ఎతాడు ఇప్పుయి నేతదు మనుషన్నా ఎప్పుడే వెళడ
మంతలపావరు రత్ని అ దడతాడు కోర్వే అని వాడలే నేను
అ నేని మరణయిత అ నేను అమ్మ మన అమ్మన్ని ద కూడా కొళ్ళుపించేది అయపో సాడ త వషిన
దానికి కోముతు మనం తితున్నాం అట్లా నన్నట అ
ఇంగోఊరంగా
ఇన్నో గొడవలు ఒడ్దు మన కూడా ఇ సేమ్ సిచువేషన్ అ
సేమింగా అసలు వాళ్ళు అలాంటి ప్సంటగా
చట్టుకున్నారు వాళ్ళు అని మనకు అనిపిస్తుంది కాని
అమ్మో అసలు ఆ
చిన్న పెద్దగా ఎక్కడికో ఆలోచించడు
ఎక్కడి కావాల్సింది అతను మన అంతా ఇప్పు లేదంటతుంది అ సార్ ఇప్పుడు ఇంత ఇప్పుడు చదువులు చదువుకున్నప్పుడుప్పుడు గవర్నమెంట్ స్కూల్ అలా అదనా ఇ బల్న్ని వేటిన రెండు వే మూడు వే వేట్ ఫీస్ గవమెంట్ త మయి మాబ ఆ ఇప్పుడు వేళలకు వేలు పెడతాను ఇప్పుడు పెట్టినా ఖర్చులు పెడితే బాబ కూడా తట్టుకోలేడు అసలు ఆ అప్పుడు ఉండేది అప్పుడే ఉన్నది ఇప్పుడు ఉండేది ఇప్పుడే ఉన్నది అప్పుడు అంత పీసినది వేసి ఎంత ఎంత చేసిండు మనం ఎంత చూసుకున్నాడు అసలు ఎంత చేసినా బాగానే చూసుకున్నాడు కానీ ఇప్పుడు ఎంత విసా చేసినా అందరు తో పాటు మనం ఉండాలి మన పిల్లల పరువు పోవద్దు అందరితో పాటు మనం నింపయాలి చేయాలని పలడితానాంగా